ఐ తనయ ఐ తన్నయ్య
హాయ్ బాగున్నారా
ఆ బాగున్నా మీరు
ఆ బాగున్న ఏం చేస్తున్నారు
చదువుకుంటున్నా నేను
అవునా ఏం లేదు ఖాళీ టీవీ చూస్తున్నా
అవునా
ఉ
నువ్వు మెస్సి క్లాస్మెంటా
అవును
వాయిస్ మస్తు చిన్నపిల్లలెక్క వస్తుంది తెలుసా నీది
నిజమా వామ్మో చాలా మంది అట్లేనే అన్నారు
చిన్న పిల్లలు ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నారు మీరు కూడా
అందరు కావాలని మాట్లాడుతేమా అనుకుంటారు లైక్ ఆన్లైన్ లా ఆఫ్లైన్ వచ్చేసరికి అది నిజంగానే మీ వాయిస్ అట్లనే ఉంది కదా అంటారు అదే బై బర్త్ అట్లనే ఉంది చిన్నగా
ఉ ఎవరైనా కొత్తోళ్ళు వింటే మొత్తం చిన్నపిల్నే అనుకుంటారు ఇగ
ఇన్ చూస్తే కూడా మీరు చిన్నపిల్లనే అనుకుంటరు అట్లనే ఉంటా నేను ఉ హు ఆ చిన్నగానే ఉంటా సన్నగా ఉంటా చిన్నగా ఉంటా ఆ స్కూల్ పిల్లలే
చైల్డ్ ఐతే మీరు బాగా
అంతేనా ఏం చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయ
ఆ రేపు టెట్ ఎగ్జామ్ ఉంది నాకు
అవునా అందరూ అదే ప్రిపేర్ ఐతునరు ఇప్పుడు నాకు దెల్సిన అక్క వాల్ ఉ
గవర్నమెంట్ జాబ్ కోసాము అదే ఇందాక స్కూల్ నుంచి వచ్చిన నేను ఫ్రెష్ ఐన తిన్న ఇప్పుడే బుక్ పట్టుకున్నా
మీరు టీచింగ్ చేస్తారా
ఆ టీచింగ్ చేస్త
ఉ హు
ఉ టీచింగ్ జాబు టీచింగ్ కోసం ఎగ్జామ్ ఫీజు
ఉ ప్రైవేట్ గా జేస్తున్నా గవర్నమెంట్ ట్రై చేస్తే పర్మనెంట్ గా ఉంటుంది లైఫ్ సెట్ అయితదని
మ్ దాని గురించే ఇది టెట్ ఎగ్జామ్ దానికోసమే గౌట్ జాబ్ కోసమే
అదే
ఐతే ప్రైవేట్లో
అంటే ప్రైవేట్ జాబ్స్ గ ఎప్పుడు తీసేస్ స్తరో తెలీదు కదా గవర్నమెంట్ అయితే మనకు అవ్నూ
క్కువ రోజులు ఉంచుకున్నా గంతె తక్కువ సాలరీకి ఎక్కువ రోజులు మనం సర్వేవ్ కాలేం గదా
కాలేజీ కానీ ఇప్పుడు అందరూ టేట్టే రాస్తున్నారు అందరు అందరూ చేస్తే ఒకటే చేస్తారు లేకపోతే ఏం చెయ్యరు
సాలరీస్ ఎక్కువ ఉన్నాయి కదా ఈ ఫీల్డుల్నే సాలరీస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య జరిగిన దాంట్లో
అవునూ
మిగతాయన్ని మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ క్యటగిరిస్లలళ్ళ సాలరీ ఎంత ఉంటదో టీచింగ్లో అంతున్నది ఇప్పుడు అందుకనే దీనికి ఎక్కువ ప్రిఫరిస్తున్నారు
అయ్యో గ్రూప్ వన్ గ్రూప్ టూ అవన్నీ ఫోర్ అవన్నిటికి కొంచం
అవి బాగా మ్మ్ వన్ ఇష్టో హండ్రెడ్ ఉన్నాయి అవి
అవీ బాగుంటాయి అవి జాబ్స్ మళ్ళీ టీచింగ్ కి కొన్నే కొన్నే జాబ్ కొన్నే ఉంటాయి ఆల్మోస్ట్ అందరూ ఉమెన్స్ ఈ మధ్య అందర్ అదే చేస్తున్నారు టీటీసీ
హు మ్మ్
అటే బోదాం అనేసి ఒకటే రూట్ అట్లా అయ్యేసరిక్ కి సీట్స్ తక్కువ అవుతూనై రాయల్సిన వాళ్లు ఎక్కువ అవుతున్నారు
అవును ఇంకా మాది బి ఎడ్ బి ఎడ్ లో ఇంక తక్కువ ఉంటాయి సీట్సు
బి ఎడ్ అంటే అంబేద్కర్ బి ఎడ్ కాలేజా మీది
ఆహ కాదు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బిఎడ్ కాలేజ్ అసిఫాబాద్
ఆహ్ ఒకే ఆసిఫాబాద్ లో ఉంటది ఎంట్రన్స్ లో అదేనా
మ్ అ అదే అదే అదే బ్లూ కలర్ బోర్డు ఉంటాది పెద్దగా
అవును సారీ కట్టుకుంటా మీకు ఒక ప్యాటర్న్ ఉంటంది గాద ట్రైనింగ్ కి కూడా మ్
అట్లా కట్టుకొని వెళ్ళినాం టూ ఇయర్స్ వెళ్ళినాం అట్లా
అమ్మో టూ ఇయర్స్ వెళ్ళిళ్ళ తర్వాతా
ఐపోయింది ఇగ అంటే జాబ్ అయిపోయింది స్కూల్లో ట్రైనింగ్ కి పంపిచ్చిల్లు గవ్ గవర్నమెంట్ స్కూల్డ్ ఉంటాయి కదా అవిట్లళ్ళకు పంపిస్తారు ట్రైనింగ్ పర్పస్ లో ఇగ అది అయిపోయినంక ఇగ ఇప్పుడు టీచింగ్ ఇప్పుడు కూడా శారీ కట్టుకొని వెళ్ళడం కాకపోతే ఇప్పుడు సివిల్ శారీస్
అహా
యూనిఫామ్ వచ్చేంతవరకు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా స్కూల్స్
అవును
మ్
అంటే ఇప్పుడు టీచ్ నడుస్తున్నాయ క్లాసెస్ స్కూల్ పిల్లలకి
ఆ నడుస్తున్నాయి
వస్తున్నారా ఈ ఎండకి పాపం ఎట్లనో మ్
క్కువ బాగా
మ్ లైక్ మీకా మీరు మెన్ ఏజ్ కునే దగ్గర నుంచి మీరు ఒకరికి నేర్పిస్తున్నారంటేనే ఎక్సైటింగ్ ఉంటది కదా
హా
పిల్లలు ఎట్లుంటారో ఏమో అనేసి ఆల్మోస్ట్ మనం ఎట్లా చేసినాం అన్ని తెలిసే ఉంటది విని
ఆ అందుకోసం మన లాస్ట్ నుంచే చేత్తా నేను ఎప్పుడు క్లాస్
నిజంగా అండి ఎప్పుడు క్లాస్ వినకపోతే మాక్సిమం ఎన్నో లెసన్లు స్కిప్ చేసిఇప్పుడు అవన్నీ చెప్పాల్సి వస్తంది నాకు
మీరు చూస్ చేసుకున్నా కాబట్టి ఇష్టంగా చేసుకోవాల్సిందే
ఇష్టంగా ఏం కాదు కాని ఏదో అనుకోకుండా చుడైంది అసలు ఈ ఫీల్డ్ లోకి నేనైతే ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికి అర్థమైతలేదు నేను
నేను గూడా బి ఫార్మసీ చేస్తున్నా అయితే నేను టెన్త్ క్లాస్ లోను ఇంటర్ ఫస్టియర లో అనుకున్నా అస్సలుకి ఏ ఏ చూజ్ చేసుకున్నాగాని బిఫ ఫార్మసీ అస్సలు పోను నేన్ అందులోకి అనుకున్నా పోయి పోయి దేవుడు నాకు అదే ఇచ్చిండు నేను అందులోనే ఓయినా మళ్ళా వితౌట్ నా పర్మిషన్ లేకుండా పోయినా నేను ఏ పోనీలే అనేసి ఏదొకటి అనేసి ఏది చేసినా గదే ఖాళీగా ఉండొచ్చు వస్తుంది
మ్
మీ డిగ్గీ చేసిన ఖాళీగానే ఉండాల్సి వస్తది
నేను బిఏ చేసి కూడా ఖాళీగా ఉండే ఇన్న రోజులు ఇప్పుడు టీచింగ్ చేస్తున్నా బట్ ఇది చేసినా కూడా ఒక వర్కే ఎక్కువ తప్ప శాలరీ చానా తక్కువ
ప్రైవేట్ లో చానా తక్కువ ఇస్తారు
ఆ మళ్ళ టీచింగ్ ఇంకా తక్కువ ఉంటది బట్ ఇక ఖాళీ ఉండేదానికంటే ఏదోకటి చేస్తే అట్లీస్ట్ బోర్ అన్నా కొట్టకుండా ఉంటది గదా
ఇప్పుడ్ మాగుడ్ ఇక బిఫామ్ అయినాంక మాకు గుడా మెడికల్ షాప్స్ లో చేస్తే ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఆ సిక్స్ గంతే ఇంకా థౌజండ్ల కంటే ఏం రాదు ఐదు వేలు పది వేల్లు దానికన్నా బెటర్ సైలెంట్ గా ఉండడం బెటర్ అసలు ఏం చేయాలనే ఆలోచన
మ్
నైన్ టు ఫైవ్ వరకు ఉండి ఇగో టెన్ థౌజండ్ తీసుకుంటే ఏముంటది మనం టెన్ థౌజనే అన్నే మనం వన్ మంతే ఎంతో ఖర్చు వెట్టి జదుకుంటాం లాస్ట్ కి ఇంత టెన్ థౌజండ్ కి ఫైవ్ థౌజండ్ కి జాబ్ జేయా
ఫోర్ ఇయర్స్ కోర్స్ గదా బీఫార్మసీ
అవునక్క ఫోర్ ఇయర్స్
ఎంత పడతది కోర్సుకి
ఇయర్లీ కాలేజ్ ఫీజ్ అయితే ఎయిటీ పడతది
మ్ హు
హాటల్ ఫీజ్కొక మన హాస్టల్ పట్టాక ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఫోర్ తెంజడ్ ఫై హండ్రెడ్ ఉంట అటు ఇటు కలిపి వన్ ఇయర్ సెవెంటీ క వరకు పడతాయి ఫుడ్ కి హాస్టల్కి ఇంతజదు
ఇప్పుడు మొత్తం కోర్స్ అయిపోయేంత వరకు ఎంత పడతది
మ్ అయితయి కావచ్చు ఒక ఫ్ ఫోర్ లాక్స్ వరకి
ఇయర్ కి ఐటీ కాలేజ్ ఫీజ్ అంటే పైన ట్వంటీ ఈజీగా అయిపోతాయి
హ అయితే ఇగ
మేం చదువుకున్నప్పుడు బియడ్ మేము చదువుకున్నప్పుడు బిఎడ్ నా కూడా సీట్ వస్తేనే ఎయిటీ నైన్టీ కే పడ్డది నాకు ఇగ నియర్ బై నైన్టీ కే పడ్డది
మీరు హోమ్ చేసిళు లేకపోతే మళ్ళ అంటే ఇంకా కష్టం
ఆ హాస్టల్ అయితే ఇంక
ఆ గంత గ గన్నీ పైసలు పెట్టుకని మల్ల మళ్ళీ పదివేల ఐదు వేలకి పని చేయయాల్సి వస్తు చదువుకోకుండా కూలి పనే అదే ఫైవ్ లాక్స్ ఏదనా ఒక బి
కూల్ పని చేసినాక ఆరు వందలు వస్తయీ రోజుకి
ఇంకా పెరిగినాయి అక్క ఎయిట్ హండ్రెడ్ అట్టా ఇప్పుడు కానీ ఏ ఇప్పుడు అదే మెడికల్ షాప్ లో చేసే పది పది వేలు మనం కిరాణా కొర్ తీసు పదిహేను వేలు ఇస్తుడు వాడు
అవును
ఈ వానికి మనకి ఎం
ఇ గడి ఎవరైనా సరే ఎరి గట్లా పని చేసే వాళ్ళు అడుగుతా ఇ మంచిగాగుండే అడ అంతే అది నువ్వు కద ఇంక అట్ల అనుకుంటా అన్నా కా స్కూల్లో ఇప్పుడు నేను పేరెంట్స్ మీటింగ్ అవుతుంది కదా అంటే పేరెంట్స్ కూడా మాట్లాడతారు కదా ఇట్ల మాట్ల ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అది ఇది అని కొంచెం మాట్లాడతాం కదర ఇట్ల శాలరీ వస్తుంది మేడం తక్కువనే మేడం అని ఇరవై ముప్పై వేలు కూడా తక్కువనే మేడం అదిదని అంత శాలరీ వచ్చే టయనే మేడం మేడ అని పిలుసుకుంటా మాట్లాడతార అంత పెద్ద పెద్ద పిల్లల్ని నేను ఇకా పెళ్ళి కూడ నాకు అనిపిస్తారు
మేడం అంటే మీరు ఒక ప్రొఫెషనల్ డిగ్రీలో ఉని కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తారు మేడం అనేసి
అంత తేజుడు అతనే మళ్ళీ ఇంకా పిల్లలు ఎట్లా చూసుకోవాల అట్ల చూసుకోవాల అంత పెద్ద పిలల్ని పెం వాళ్లకు కూడ గానీ నేను సలహాలు ఇక్ ఇంకా వాళ్ళల అది ఇంకా హైలైట్ అనలా
పాపం వాళ్ళు ఎట్ల బాధపడతారో అనిపిస్తాయి అప్పుడప్పుడు
తింటారు మేడం మంచిగనే టారు వాళ్ళందరు మేడ ఆ మేడ అంత మంచిగా వాళ్ళందరూ
అవును
జస్ట్ నాకే కొంచెం నవ్వు వస్తది కొన్ని కొని గుర్తొస్తే అంతే
అసలు కదక్క మనం చూసినవి మనం మనం థె ఇంకా
ఆ
వాళ్ళ పెద్ద పోని అమ్మ అట్లా అని పలిచినా కూడా మనం నార్మల్గా తీస్ కుంటాం కానీ వాళ్ళ మేడం టీచర్ అని పిలుస్త
అవును మంచిగ రేస్క్ట్ ఇస్తారు బయట ఎట్లా మాట్లాడ ఇంత తాగుపోతు ని ఇస్తుంటోడు కాని మేడం మేడం అని మంచిగా మర్యాద మాట్లాడతారు స్కూల్డీ అంటూ అది ఒకటి రెస్పెక్ట్ అయితే మంచిగా ఇంక పిల్లలు ఇంత క్యూట్ క్యూట్ ఉంటారు కదా సారా సెవెంత్ వరకు ఉంది మా స్కూల్లో
ఆ
సర వాళ్ళు కూడా అంటే ఇంటికి పంపించేటప్పుడు మేము కింద ఉంటాం కదా పిల్లలు అప్పుడు గాని మార్నింగ్ అచ్చడితోవడు గాని ఈ రోజు ఒక పిల్లనయితే నేను పొద్దున కోసం ఎత్తుకిన్నా కా నువవు నాకు ఘనంన్ననే లేదు అని అడుగుతది ఒక పిల్ల రోజు ఇంటికి పోయటడు నాకు పొద్దుంచే క్లాసులు బిజీగ ఉండే నుంచి క్లాసులు బిజీగా ఉండేరా ఈ రోజు అసలు పొవుడుగాాలే ప్రైమరీకి నా ఏదో టైమ్ పాస్ నా అప్పు టైమ్ సరిపో పోదు నా ఇగ లాస్ట్ కు పంపించేటప్పుడు ఇగ పేరెంట్స్ వచ్చినంకా ఒక్కొక్కరీని పంపియ్యారు కదా అట్లా పోతాంటె క్లాస్ కి నువ్వు పొద్దు టీచర్ నేను ఇక్కడన్నా నాకు పొద్దుంచి నువ్వు కనపడనేలేదు ఎందుకు ఎటు పోయినవు నన్ను వదిలేసి అంటాది ఆ పిల్ల ఎంత గమ్మత్ గమ్మత్ అనిపిస్తది ఒక పిలగాడు ఉంటాడు ఇంకా గమ్మత్ చేస్తా స్తడు మస్తు క్యూట్ క్యూట్ గా ఉంటరు పిల్లలు
సేమ్ మూవీస్ లో ఉన్నట్టే అనిపిస్తది అట్లా మాట్లాడితే వాళ్ళు
మళ్ళ ఒక్క రోజు క్లాస్ లో పోయిన రా ఒక్కటే రోజు క్లాస్ లో పోయిన ప్రైమరీ లకు టీచర్ టీచర్ టీచర్ టీచర్ కుసుండే టీచర్ టీచర్ టీచర్ అమ్మా చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా ఎట్లా సౌండ్ చేసుకుంటు ఉంటా అంటే అట్లా చేస్తారు
అల్లరి బాగా చెత్తర మంచిగా
హు
చాలా
కనీ మంచిగా చెప్ మంచిగా వింటరు మంచిగా ఉంటారు
లేకపోతే అల్లరి అది కొందరు ఉంటరు
కొన్నా సాటిస్ఫాక్షన్ ఉంటందిరా టీచింగ్ ఫీల్డ్ లో సాటిస్ఫాక్షన్ టూ రేస్ స్పెక్ట్ ఉంటది అందుకనే
గౌట్ జాబ్ వస్తే రెండు ఉంటాయి
ఇప్పుడన్ని ఏసుకుంటారా అప్పుడు ప్రైవేట్ ఇంత గనం
ఎందక్ ఏందిరా
రెండు ఉంటే అప్పుడు ఇంకా శాలరీ ఉంటది రెస్పెక్ట్ ఉంటాది రెండు ఉంట మా మనవి తక్కువ చేసు యాస్ ఎ వుమెన్ గా మమ్మల్ని ఎవ్వరు ఎంత తక్కువ చేసి కూడా చూడరు అప్పుడు మనకంటు ఒక రెస్పెక్ట్ డిగ్నిటీ ఉంటాయి
బయట మనం మంచిగా ఉంటంది రెస్పెక్ట్ చదువుకునే దగ్గర గాని ఫ్రెండ్స్ సర్కిల్లో గానీ ఇప్పుడు నేను జాబ్ చేసాను మంచిగా ఉంటంది ఎక్స్పెక్ట్ బయట ఎప్పుడన్నా గాని ఇంట్లో ఉండదు రెస్పెక్ట్
ఆ మొన్నటి వరకేమో గవర్నమెంట్ జాబ్ అంటారు అదే గవర్నమెంట్ జాబ్ అంటుంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ అంటంది
ఎయిటి కేరా వన్ నా వన్ ఇయర్ కోర్సు శాలరీ వన్ మంత్ లో వెళ్తది స్టార్టింగ్ ఫస్ట్ పేస్లిప్కి
అదే కదా మా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా టీచరే నేనకు వచ్చింది వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళు ముస్లిమ్స్ అక్క మైనార్టీలకే వచ్చింది వాళ్ళ వైఫ్ కి స్టార్టింగ్స్ సాలరీ ఐటికె ఇచ్చిండు
అవును ఫస్ట్ పేస్లిప్ లో బియడ్ వాళ్ళకు అంటే మాది యస్ఏ కదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఎయిట్ కే పడుతది ఈ ఎస్జిటి వాళ్ళ టీచర్స్ ఉంటారు వాళ్ళకి ఫార్టీ కే పడుతది
అదే యా ఆ అమ్మాయి స్టార్టింగ్ అదే ఇయర్ ట్రైనింగ్ అదే ఇయర్ రాసుకుంది అదే ఇయర్ అంటే ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ లో ఆమె జాబ్ వచ్చేసింది చానా ఇగ అంకుల్ కూడా బాగా వాళ్ళ మంచిగా సపోర్ట్ చేస్తాడు అంకుల్ ఇంటర్ లో ఇంటర్ ఉంటది కదా మనకి ఇట్లా కాంట్రాక్ట్ బేసిడ్ చేస్తారు కదా ఇంటర్ లో
అవును
అట్లా అట్లా చెప్తా ఉండి అంకుల్ ది కూడా పర్మనెంట్ అయిపోయింది ఇక ఆంటికి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు కానాపూర్ సైడ్
హు
హాస్టల్లో అంటే వన్ టు టెన్త్ వరకంట ఓకే అక్క మరి
ఆ ఓకే రా